హలో
హలో
దొద్ బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మేం బావున్నామండి చాన్ రోల్ అయ ఫోన్ చేయక
అవునండి బిజిగా అయిన మందుకి చేయలేదు
ఆ తిన్నారా లేదండి ఇంకా
తిన్నామండి మీరు తిన్నారా
విషల్ గురోజు
స్పెషల్ ఏం లేదండి రసమన్నం
ఆహా మేమి లేదండి పప్పను అ తన్నాం
అవునా
టుమారో లేదండి ఇంట్లోనే బయట కన్నా ఇంట్లోనే బాగుంటాయి కదా అది కాక ఇప్పుడు ఎల్పిజీ లేదు కదా బయట చాలా రేట్స్ ప్రైస్క్ ఓక్కరిపోయాయి తినడానికి వీలు కావట్లేదు బయటహా ఆ మీకు ఎల అండి మీకు ఎల్పీజీ వస్తుందా
లేదండి ఇంక మేము బుక్ చేసుకోలే ఉంది ఆల్రెడీ గ్యాస్ అందుకే బుక్ చేయలేదు
ఆహా టైం సరిగ్గా వస్తుందా మీకె ఏమన్నా
థర్టీ ఫైవ్ డేస్ తర్వా బుక్ చేసుకోమన్నారు మరి
అదే వార్సున్నాయ్ కదా ఇప్పుడు చాల ఇబ్బంది అయిపోయింది పె ట్రోల్ కానీ ఎల్పిజీ కానీ ఉం మీకు హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారా లేదా బయట ప్రిఫర్ చేస్తారా అండి మీరు
బయటనే
బయటనే ప్రిఫర్ చేస్తరు తినడానికి ఏమి ఇంట్లో ఓ హోం ఫుడ్ మంచిగుండదా
బాంటుంది కొన్ని కొన్ని ఫుడ్స్ మనం చేసుకోం కదా
అ హా ఏం కొత్తగా ఏం ట్రై చేయారా లైక్ ఇప్పు సోషల్ మీడియాలో
చేస్తాం మొన్న పానీ పూరి తయారు చేసింటమి
ఏంటీ
పాల్ పూరి
పాల్ప్పూరి అవునా ఆ మీ డిష్ ఏంటి ఫేవరెట్ డిష్ అంటే ట్టది గదా
నాకు ఇష్టమైనది కోవా
అహా ఏం ప్రిపేర్ చేశారండి ఎప్పుడున్న ఇంట్లో
అంటే చేసాం పాలు చెడిపోయింటాయ్ కదా
ఆ
అల ఏప్పుడున్న ప్రిపేర్ చే కుటిమి
అంటే ఎట్లా ప్రిపేర్ చేస్తరు
మాములు పాలు చెడిపోయిన తర్వాత పాలుని బాగా మరుగు పెడతాం కదా
అ
మరగబెట్టి బా కొంచెం గడ్డగడ్డ వచ్చే మాదిరి వస్తాయి వచ్చిన తర్వాత్ తా మరి దానిలో షుగర్ వేసుకని కొంచెం బాగ వేడి చేస్తే రెడ్ అయింత వరకు వేడి చేసి ప్రిపేర్
కద ఏమన్నా రవ్వవేయాల దాంట్లోకెమన్నా ఆటోమేటిక్ అఎందు అది
పాలు అన్న విడిపోతే అద ఆటోమేటిక్
ఆహా అవునా నేన్ రబోత్తరే ఏమన్న రవ్వయమల్లె ఏవళ్లే ఏమో అనుకున్నాను నేను
ఆహ కాదు కాదు
కదేపు
పాలన్నీ ఇమిరిపోయిన్ పాలన్ని ఇమిరీపోయినయ్ తర్వాత రవ్వయితుంది. కొంచెం రెడ్డిష్కొచ్చే చక్కెర గానీ బెల్లం గానీ వేసుకోని కొంచెం వేడి అయిన తర్వాత పక్కన సరి చేసుకోవాలి.
టాదా బెల్మ్మగుంటుందా ఏది ప్రిఫర్ చేస్తారు మీరైతే బెల్లమే బాగుంటది అంటే ఈ పగలు కొట్టేసి కొద్ది పౌడర్ వేసుకొని దానిలో వేయాలంటారు ఆహా అంటే కలకండ మాదిరి వస్తది ఆ హార్ట్ లో అండి స్వీట్ లో అయితే కలకండ అన్నారు మళ్ళీ ఈ హార్ట్
హార్ట్లోన మాకు చికెన్ కబాబ్ అంటే ఇష్టం బాగా
ఆహా!